హలో ఆ చెప్పు ఆ చెప్ ఆ చెప్పండి చెప్
ఏం చేస్తున్నారక్కా
నేనా కూర్చొనున్నమ్మా
తిన్నారా
మ్మ్ తిన్న
ఏమ్ స్పెషల్ ఈరోజు
ఏం చెయలే కొంత స్టమక్ పెయిను
అవునా
ఆ ఆ పలే టె ఉంది ఈ రోజు అంత ఏం వండలేదు
ఆ
మా వారు రాలేదు ఆడే షాప్ కడే తినేసి ఉంటారు అన్నాడు సరే మేము అన్నం వారికి చేసుకొని పెరుగణంలో తిన్న
ఓకే ఓకే అక్క మీరు వంటలు బాగా చేస్తారు కదా
హ్మ్ ఏదో అట చేస్తాను
మీరు బాగా చేస్తారు వంటలు ఏదైనా మంచిగా రెసిపీ చెప్పండి నేను నేర్చుకుంటాను
మాముూలుగా టిఫిన్ బాక్సులు మ్మ్
మటన్ ప్లస్ గారెలు బాగా చేసారు అది చెప్తారా
గారెలా
మ్మ్
చి చికెన్ గారెలు చేసిన మాట్
మటన్ గారెలు చేసారు కదా మటన్ కర్రీ గారెలు
నాలేండి
అవున ఆ
మ్మ్ చెత్త
ఆ రెసిపి చెప్పండి నేర్చుకోని నేను చే స్తాను
మాములుగా ఉద్ది పప్పు ఒక రెండు రెండు గంటలు నానబెట్టుకోవాలి. ఎంతన్నది క్యాన్ నాన్తే బాగ సాఫ్ట్ గా వస్తుంది అది ఎక్కువ మరి నైస్ గా రుబ్బుకోకుండా కొంచెం ఆ రఫ్గా కొంచెం అటు ఇటు చేసుకుంటే కొంచెం మరీ జారిపోకుండా ఆ అవును జారిపోకుండా ఉంటుంది ఆ రుబి పెట్టుకొని దానిలో మసా అదీ ఎర్రగడ్డలు పచ్చి మిరకాయలు ఆ జిలకర అల్లం నచి తే అల్లం కొంచం అటు వేసుకొని అన్ని కలి పెట్టుకుని నూనే కాగిన వెంటనే గారెలు పోస్ కోవచ్చు
అంతే బా వస్త్ తాయాక్క
ఆ వస్తాయి అదే మరి నై స్ గా వేసుకుంటే రాదు గరుగ్గా వేసుకొనీ మా చేతులో అన్నా లేకపోతే కవర్ నూనెన్నా అద్దుకొని నీళ్ళు ఆ చేసుకుంటా ఉండాలి షోడా వేస్తారు కొంతమంది షోడా వేస్తే మరీ ఇదిగా వస్తుంది
అంటే శోడా ఎందుకేస్తారు
ఆ కొంచెం గారెలు గరుగ్గరుగ్గా రావడానికి
ఓకే ఓకే క మళ్ళీ ఇంకా మటను
మటను మటన్ మాముూలుగా ఆ
చెప్పండి
మట్కా ఫస్ట్ మటన్ వచ్చి కడిగేసి ఉప్పు ఆ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొంచం పచ్చం ఒక రెడు మూడ్ పచ్చమీర్కట్లు వేసుకొని విజిల్ పెట్టుకోండి లేత మాంసం అయితే ఒక రెండు మూడు విజు నాలుగు విజులు పెట్టుకోవచ్చు మరీ గట్టిగా ఉనిందింటే నాలుగైదు నాలుగు నాలుగు విజిల్ అంతే ఒక హెచ్
అట్ట తెలుసుకునేదక్క వే వే లే త గరు
అంటే ఆ మాంసం చూస్తే తెలుస్తదనమ అంట కొంచెం ఫ్రెష్గా మరీ అదిమితే
ఓకే ఓకే నాకు వంటల్ రావు ఎప్పు చేసింది అందుకే, అడుగుతున్నాను
చూసేటప్పుడు తెలుస్తుది బా మందంగా ఉందా ఎట్ట ఆనేసి అ అంద ఆ కిన్నని బట్టి చెప్పాలి ఆ విజిల్ పెట్టుకున్న తర్వాత పక్కన ఎరగడ్ ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇల తెల్లగడ్డ బాగా వేసుకోండి తెల్లగడ్డ అల్ల నెక్స్ట్ వచ్చి టమాటాలు ఇవి బాగా గార ఇవి అవన్నీ వేయించుకున్న తర్వాత కుక్కర్ లో ఉండేవి ధన్లో వేసు కొని మీరపోడి ధనియాల పొడి మళ్ళ గరం మసాలా లేతే మ మటన్ మసాలా అవి వేసుకొని, ఆ బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సిమ్ లో పెట్టి కొత్తిమీర తురుమ అంతా వేసిన తర సిమ్లో సిమ్లో పెట్టి ఆ వు ఉడకనివ్వాలి ఉడకనిస్తే బాగ మీకు గ్రేవీగా ఇప్పుడు గారెలు కాబట్టి కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉండాలి ఆ తో కొంచెం తిక్కగా, చిక్కగా, కావాలంటే కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంది కదా అది మిక్సీలో పె కొని దాన్ పోసేవాలి
ఆ పచ్చి కొబ్బర్య ఎందుకక్క
ఆహా, పచ్చికబ్బరి పచ్చి కొబరి అయితే టేస్ట్ వస్తుంది బాగుంటుంది
అవునా పాలు పాలు పోయ్యాలా పచ్చి కొబ్బరే వయల
పచ్ కొబ్బరి వెయ్యాలి పచ్చి కొబ్బరి బాగానే పచ్చి కొబ్బరి జీలకర లైట్ గా సోంపు అంటే ఆఫ్ అఫ్ స్పూను జలకర ఆఫ్ స్పూన్ సోంపు
ఉ
వేస్కొని ఇగ మిక్సీ బట్ కోవాలి
ఆఓ ఓకే అక్క తర్వాత
ఆ అట్లా మిక్సీ పట్టుకొని అప్పుడు వేసుకుంటే చిక్కగా వస్తుంది
ఆ అప్పుడు కొంచెం గ్రేవీగా ఉంటే బ టున్తుంది
ఉ ఉమ్ అవును
ఆ ఓ ఖచ్చితంగా ట్రై చేస్తాను అక్క ఇది ఎలా వచ్చిందో చెప్ప వస్తాను మీకు ఈ సండే ట్రై చేస్తాను
ఓకే ఓకే
ఆ చికెన్ ఎలా చేస్తారు చెప్
చికెన్ ఏంలా సేమ్ అంతే ప్రాసెస్ కాకపోతే సేమ్ ప్రాసెస్ అంతే కాకపోతే దానిలో మ మసాలా యాడ్ వేరేది వేస్తే సరిపోతుంది అంటే గ్రామ్ సేమ్
తెన్ మ
ఆ అంతే అంతే ఆ దాని అది కాకుండా మా దీంట్లో కుక్కర్ లో పెట్టుకున్నాం కదా దానిలో కుకర్ లో పెట్ న అవసరం లే చికెన్ బిన్న ఉడిపో
ఆ మటన్ మాత్రం ఎయిట్ విజిల్స్ రావాలని చెప్ తారు
ఆ మూడు నాలుగు విజులు వస్తే చాలు
ఓకే మటన్ లో వాటర్ ఎంత క్వాంటిటీ పోయేలా అక్క
క్వాంటిటీ అంటే ఇప్పుడు ఎంత మంది ఉన్నారో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా మనం ఎంత మంది ఉన్నామో అది సరిపోతుందా లేదా అని దాన్ని బట్టి
ఆహా రీసెంట్ గా చేసారా నాకు పప్పు వచ్చక్క అంతే పప్పు టమోటా బజ్జీ చేస్తాను
ఆ
పప్పు అయితే డిఫరెంట్ గా చేస్త స్తాను ఒకటి పప్పు పంపుని ఏయించిన తర్వాత ప చేస్తారు చూడండి అ ఉందా ఫస్ట్ పచ్చిపాప్పు ప్పుని ఏన్చేసి కడిగి మళ్ళీ దాన్ని ఉడకబెట్టాలి టమోటాలు పచ్చిమిరకాయి ఆ పప్పు వేసి ఉడకబెట్టి ఆ తర్వాత ఎరగడ్డ తేలగడ్డ అన్ని కట్ చేసుకొని ఆయిల్ హలో ఫ్రై చేసి పప్పును పోసేవాళ్ళి అది తెలిసి సో మళ్ళీ కూరగాయలతో పాటు చేస్తారు కదా సాంబార్
ఆ ఆ అవును
కుక్కర్లో గిన్ని పెడతాను గిన్నిలో పప్పు మాత్రం ఉడికించి పైన ఈ కూరగాయలు పెడతా తను ఏది వంకాయ ఆ మునక్కాయ మావిడి కాయలు ఉంటె పైన పెడితే ఉడికి పోతుంది అది నాకు తెలిసిన ఆంటీ ఒకసారి చూపించినారు ఫస్ట్ కుక్కర్ లోపల చిన్న గిన్నెలో పప్పు పెట్టి పప్పు పైన మూత పె తంగదా
ఓకే
దాని మీద గిన్నెలో ఈ కూరగాయలు పె అది పెట్టి విజిల్ కొట్టించేవచ్చు అలా వచ్చు మళ్ళీ పప్పులో ఎరగడ్డ ఏసేస్తారు ఎరగడ్డ టమోటాలు యేసేస్తారు అది ఒక టేస్ట్ లాగ ఉంటది కంది పప్పు లోనే మూడు రకాల నేర్చు తెలుసుకా మళ్ళీ టమోటా బజ్జీ ఉ చెప్పండి
అది ఎంత ఒకేలాగా ప్రాసెస్ చేసినా కూడా ఒక్కొక్కరు చేతి వాటం ఒక్కొరిలాటేస్ట్ వస్తది
అవును అక్క
వస్తుంది తెలుస అయినా గాని వంటలు ఆ సేమ్ ప్రాసెస్ చేసినా కూడా ఏవో ఒక డిఫరెంట్ వస్తది అంటే టేస్ట్ అనేది మారాతా ఉంటుంది
అవును
నేను ఒక్కొక్కొక్కరు చేసే విధానం అదే ప్రస కొంతమంది బాగుంటుంది కొంతమంది బాగుండదు నేను చాలా గమనించినాను
అవును మా ఇంట్లో కూడా మా అమ్మ చేస్తే ే ఒకలాగా ఉంటుంది సాంబార్ నేన్ చేస్తే ఒకలాగా ఉంటుంది ఇప్పుడు అందుకే చేయ మానేసినా ఇంకా నుంచి వంట నేర్చుకోవాలని అనుకున్నా అందుకే మేమల్లా అ మార్గ
ఆ నేర్చుకో వంటర్ ఎటో నువ్వు జాబ్కి వెళ్తున్నా కాబట్ ఏ
అనక్క
అమ్మ బాలలేద అంటున్నావు కదా బాగా కొంచెం సిపుల్ గానే నీటే ప్రిపేర్ చేసావు పొద్దున లే ఆలోించాల్సి వస్తుంది నైట్ అే చేసి పెట్టుకునే అనుకో పొద్దున్న లేేసి అంటే చేసుకునే వచ్చు
అంటే నైట్ అంటే ఎ చేసుకోవాల ఇకా నాకు అర్థం కాలేదు
అంటే నైటే నువ్వు ఇప్పుడు పొద్దున్న లేసి ఏం వంట చేయాలని కొంచెం ఆలోచిస్తాం కదా అదేదో పొద్దున రేపటికి ఏ వంట కావాలో నువ్వు ఈ ముందు రోజే ఆలోచించుకొని వాటికి సంబంధించి తీసి పెెట్టుకున్నావంటే కూరగాయలు కూడా ఆ అవును పొద్దున్న కూడా కూరగాయలు కట్ చేసుకోవాల్సింది నైతే కట్ చేసుకొని అనే ముందుగా పెట్టు కున్నామంటే నీకు పొద్దున్ లేస్ తీ చేసుకొని పోయేటట్టు ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది
ఈజీ వంటలు అయితే కా నేర్చుకోవాల అనుకుంటున్నా ఎందుకంటే టకటకా మార్నింగ్ లేేసి ఆఫీస్కి వెళ్ళిపోవల్ నైన్ కంతా సో ఈ చిగా ఉండేవి నేర్చుకోవాలని నేను చూస్తున్ తున్నవ్ ఈ ఫ్రైడ్ రైస్లు అట్లా రైసులు త్వరగా చేసుకొని వెళ్ళేటట్
ఏం లేదు ఒక రోజు టమోటో రైస్ గోరు లెమన్ ఇంకో నెక్స్ట్ లెమన్ కాడ్ రైసు కాడ్ రైస్ అనేది కంపల్సరీ మిక్స్ చేసుకున్నాం అనుకో ఆ నీక్ మధ్యాన్ బుట మంచి చెబ్ ప్రోటీన్ అనేది అది కాడ్ రైస్ అనేది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంటారు ఉఫ్ ఆ ప్రతి దాంట్లో కాడ్ రైస్ ఉండేటట్టు ఇది ఆఫ్ అది ఆఫ్ అట్ యాడ్ చేసుకుంటే నీకు బావుంటుంది
ఆ ఈసారి అట్టే నేర్చుకుంటానక్క చిన్న చిన్నవి తెలుసుకొని కానీ ఈ మటను గారెలు అంటే నాకు చాలా ఇష్టము మాకు ఇ చేయిస్తుంది అనుకుంటే మా కా అసలు చెయ్యట్లేదు
అడగమ్ అడ అవ్ మీ అక్కతో పాటు కూడా నువ్వు చేస్తే మీయ్యాకక్ కూడా ఇంట్రెస్ట్ వస్తు
నేను చేస్తే టేస్ట్ స్మార్
టేస్ట్ కా టేస్ట్ కాదండి టేస్ట్ కాదు పాప ఆ అంటే కూడా హెల్ప్ చేసినా వనుకో న ఇది గబగబని చేసే దానికి బాగుంటుంది అనేసి ఒకిది
అవునులే అక్క ఈసారి చేస్తానులేం థ్యాంక్ యూ అక్క బాయ్
ఆమ్ బాయ్